ఆ హలో
అక్క ఏం చేస్తున్నావ్ ఏం లేదు రా వుత్తినే కూర్చున్నా బాగున్నావా. ఆ బాగునే ఉన్న మీరు బాగున్నారా బాగున్నారా ఎగ్జామ్స్ ఎట్లా రాస్తున్నా బానే రాస్తున్న అక్క కొంచెం అట్లా పాస్ మా ఈజీ గా వస్తాంద పేపర్ మ్.... అ.... ఆ.. హ... మ్ మ్.. అన్ని అయిపోయినాయా మరి ఎగ్జామ్స్ మ్.. హుమ్... ప్రిపేర్ అయితనవా బాగా మరి ఆ... ఆ‌... హా
మళ్ళీ ఇప్పుడు ప్రిపే ప్రిపేర్ అయ్యి మళ్ళీ థాస్డే ఉంది ఎగ్జామ్ థాస్డే లోపు రాయాలి
మరి ఇదైనా బాగా రాయి ఎగ్జామ్ మ్ ఆ తిన్నావా అన్నం ఆ తిన్నరా ఏమొండిల్ళు
త
మాదిగూడ అదేరా ఇలా సోమవారం కదా సోమవారం ప్రతి సోమ సోమవారం పప్పు చారే చేస్తాం
అవునా ఆ బానే ఉన్నారక్క మీరందరు బావున్నారా
ఆ మమ్మ ఏం చేస్తాంది మిషను కుడతాందా నేను కూడా అదే కదరా మిషను అదె కదా కుడతన్నా మ్.. ఆ వస్తంది ర చానరోజులు అయితంది గ మాట్లాడు పోకా మ ఎగ్జామ్స్ ఎట్లా రాస్తనవని ఫోన్ చేసిన మ్.. మ్.. నువ్వే చెప్పాలి ఎగ్జామ్స్ గురించి మరి రోజు ఎట్లా ఎల్తానవ్
బస్ కెళ్ళి బస్ కొస్తున్న
ఫ్రీ బస్ ఫ్రీ బస్సెనా కాలేజ్ ఉంటది మ్... ఆమ్... మరి అక్కడ నుంచి బస్సు ఆ కాలేజ్ దగ్గర దానిక వస్తుంది చకపోతే మళ్ళీ మధ్యలోదిగి నువు కింద ర
ఏ లేదు బస్ స్టాండ్ లో దింపితే తగ్గరే కదా న
ా బస్ స్టాండ్దా అగర రాను అంటే మీ ఊర్లో వాళ్ళు ఉన్నారా అవున కాకపోతే మీ ఫ్రెండ్స్ మంచిే రాతల్లే అరి ఎజా బా ఇంకా ఏం చేస్తారుెమిట్రవాలి మ హ ఎగజాస్ అయిపోయినా కా న స్తారారా లేదా అన్నయ్య తమ్ముడికి ఇట్లా బాగా చదువుతాల అన్నయ్య అక్క గట్లా బా బానేదివుతుదా తమ్డు ఇ తమ అంటే కాలేజ్ లో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి బానే చదువుతుండు ఇప్పుడు వింటర్ సెకండ్ ఇయర్ కదా ఇ కండి తమ్ముడు ఇంటర్ సెకండియారా ఆ అందరం పని చదువుకుంటాను మంచిగా అక్కడికని వస్తుంది కూడా జాబ రావాలని ఆ ఇష్ట చదువుకుంటాను ఓహో ఏమలా ఏమవ్వాలనుకుంటాను నువ్వు బటి జాబ్స్ బట్ట అక్కయితే సాఫ్ట్వేర్ అతుది కావచ్చు కదా రోజులు బానే గుర్తుంది
ఆ బానే గుర్తుంది
అంతేనా ఇంటింటికి ఇప్పుడు మిషన్లు అయిపోయినాయి కదా అప్పుడు ఎవరికో ఒకరికి ఉంటే పుల్లు గిరాక వచ్చేది ఇప్పుడు ఇప్పుడు అందరికి ఇంట ఇంటి మిషన్ అరికి కా గిరాకీ కూడా రాట్లే ఇప్పుడు నేర్చుకని డబ్బులు కూడా తొందర ఇ్వరు అసలు కుట్టించుకుంటారుద డబ్ ఏనేరు అడగంగా అడగంగా ఇస్తారు నా పరిస్థితి కూడా అదే బదకర అడగ అడగంగ ఇస్తారు అదే వాళ్ళు మళ్ళా పనికి వెళ్తే తొందర ఆడుకోవచ్చు కుంటారు కానీ మనకి అన్నంటే వాళ్ళకు జరు మధ్యాహ్నం ఆన్నం తిన్నవార ఆ తిన్న అదే మరి చాలా రోజులు అయితందే ఫోన్ చేయగానే చేసిన మ్మ్ ఫోనే చేయట్లేదుగ అసలు చదువు మ్మ్ హ్మ్ ఎగ్జామ్స్ అయిపోయాక నేను ఏ చేద్దాం అనుకున్నా అంతకంటె ముందు నువ్వే చేశావ్ చాలా లాంగ్ టైం ఏయ్ పెట్టు నుగా మళ్ళీ చదువుకోకపోతే ఫేల్ ఐతమ్ మళ్ళ అవును భయం ఉంటది మనకి కెమిస్ట్రీ అయిన బాగా చదు అ మరిగా కెమిస్ట్రీ ఆ ఆది ఒకటి అయితే అయి పోతుందిగా ఇక హాలిడేస్ ఎంజాయ్ సమ్మర్ లోనా ఇంకా అంకులు ఏం చెప్పలే ఎట్ వెళ్దామని ఎండలు కూడా ఈసారి బాగున్నా అట్టుందిరా ఇక్కడ కూడా అదే సేమ్ మబ్బులు వస్తానే ఎండ ఫులు గ కూడా తందీ అసలు బయటికి వెళ్ళాలంటేనే మ ఎండలు వస్తానే అసలు ఇంకా ఎండ ఎండాకాలంలో ఇంకెట్లుంటదో వెళ్దాంలే అందరం కలిసి వెళ్దాం ఆమ్ డాడీ వాళ్ళను అంకుల్ వాళ్ళను ఎక్కడికైనా రు వెళ్దాం అని అనుకుంటూ ఏ ఏది బాగుంటందో అది సెలెక్ట్ చేసుకోమన్నాాం అందరం కలిసి వెళ్దాం ఇక పిల్లలకు కూడా హాలిడే కదరా ఎకాలంలో ఆ ఎండలు మాత్రం ఈ సమాచారం ఫుల్ గా వస్తున్నాయి కట్టుంది ఆ ఒక కార్ మంచిగా మాట్లాడుకొని సరిపోయింత ఫు మంచిగా సరిపోయిన అవును మళ్ళ మధ్యలో మనకే ఇబ్బందయితది. ఉహ్ టెంపుల్స్నా ఇంకా గడెన్స్, జూ పార్కు, వెల్ధం రాహ్. అహ్ మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఆహ్ అదే మాది ఎండాకాలం వస్తంది. కూలర్ ఖరాబ్ అయింది. ఫ్రిజ్ కరాబై ఇంగ అవి రిపేర్ చేయాలి ఇంకా రెండు కరాబ్ అయిపోయినాయి. అవునా ఉహ్ హు చేపియాపోయరా మీరు కూడా అదే ఎండలు బాగా కోడ్ గా నే అసలు ఇప్పుడే ఇప్పుడే ఇంతుందంటే ఇంకెండాకాలంలో ఇంకా బాగా వస్తయట్టిందండ ఆహ్ హు హు హు
కూల్ ఉండదు మళీ అవి తాగడానికి.
అప్పుడు ఆ వాటర్ మిలన్ గిట్ల ఉంటాయి కదా అవి తిని వెళ్ళు ఎందుకంటే ఫుల్ ఎండ రాశ్నంకా ఇటు మల్ల రీటన్ అయితవ్ జూడు.. అప్పుడు తిను వాటర్ మీలాన్ మంచిగా బండి మీద పెడతాల కదరా ఇట్లా గ్లాసులలో పెడతాలు. క్యూబ్స్ ఎసి బాగుంటది అది చల్లగా ఉహ్
ఉహ్ హా
చెప్పాలి నువ్వే. స్కూల్ కి వెళ్ళిల్ రా వాళ్ళు ఏముంది హాలిడేస్ ఎప్పుడొతాయా, ఎప్పుడొతాయా అని వాళ్ళ ఎదురు చూతాలు. ఫోర్త్ క్లాసు పెద్ద తమ్ముడు ఫిఫ్త్ హాలిడేస్ వతే నన్ను పిక్క తింటారు. ఇగా స్కూల్ స్కూల్ పేరు స్కూల్ పేర స్కూల్ పేరు వద్దులేరా. ఆహ్ దగ్గరేరా దగ ఇంటి దగ్గరనే వెళ్తారు. ఉహ్మ్ మంచిగానే వెళ్తారు వస్తారు. గాని సండే రోజు వచ్చిలాంటే. కథమే ఇగా ఆ ముస్తు అల్లరి చె మీరు కూడా అట్లనే చేసిలే ఇప్పుడు పెద్దగాయలు కదా అని పంపిస్తలే ఈ రజే పంపిస్తా వాళ్ళు వెళ్లరు నువ్వు వాళ్ళ అల్లరి వాళ్ళ అల్లరి చేసే చేసుడుకు మీరు తట్టుకోలేరు ఇగా
హ
ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకురా అంటే టైమింగ్స్ అంటే ఇ మార్చ్ అట్లా స్టార్ట్ అయినాడ్ ఇ ఎల్లుం అయిపోతయి ఇగా అహ ఎల్లుం వరాకు ఐ పోతయ అంటే టైమింగ్స్ అంటే ఇప్పుడు టెన్ టు ట్వెల్వ్ అట్లుందా మరి ఎట్లా అంటే ఇగా నైన్ టు టువెల్ మ్ హు నైన్ టు టువెల్ హ ఆ టువెల్ అంటే బాబ్ కొంచెం ఎండలే ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాక ఆ బస్సు ఉంటద ఎమ్మటే ఆ బస్ ఎమ్మటే హు అట్లయితే ఏం కాదులే ఎమ్మటే ఉంటే వెయిటే చేయకుండా అ హు
ఉ
వర్షం వచ్చినట్టే మబ్బులు వస్తానయి కానీ మళ్ళ ఇప్పుడు కూడా హు ఏప్పుడు వర్షం హు సరేరా బాయరా ఇగా ఉంటానా హ